చప్పు
హలో
చెప్పుమా
ఇన్రాలా.
వినిపిచ్చడం లేదా?
ఎందె
వినిపిచ్చడంలా
ఊ ఇప్పుడు వినిపిస్తుంది.
ఉమ్ ఇప్పుడు మాట్లాడు.
యాం మాట్లాడేదె?
నీ ఇష్టం ఏమైనా మాట్లాడు
ఏం ఖాళీ గుండా
అన్నందిన బల్లే మా అన్న టైంలే ఒంటి గంటకుమా
ఊహు అమ్మ దీనికి మాములుగా అక్క ఫోన్ వచ్చినట్ రావుడు లే
అట్ రాదు
గూగుల్ లో ఎవన్నా అడిగితే వాయిస్ రెకార్డింగ్ వచ్చినట్లు
ఆ అంతే అది
అది ఇందాకొచ్చింది నేను ఏంది అని గమ్మొనున్నా
ఉమ్ ఉమ్ ఇంగేంలే
ఏం కూర దెచ్చుకున్నా?
చింతపడు అన్నం
దాని పోరాడు ఇంటిగ్గాని వెళ్లెట్టుంటే
అవునా
హ్మ్ వాళ్ల ఆయనొచ్చినాడు.
వచ్చాడంట
వచ్చున్నాడంటా నేనిందాక అడిగా ఏమ్మే అన్నం అన్నానికి వస్తున్నాడా రాడాని పద్ద్దని అసలు కనుక్కోలే ఎత్కోని మాట్లాడుతుంటి ఏం చెప్పుకున్నాదో ఆ పిల్ల బయట కదా మాట్లాడతది మనకేం తెలుసు క కన్నా వాల్ సాకపోతే వా త్తది పక్కన వాళ్లకేం రాగుంట ఏం ననానికి వస్తాడు అంటే ఏమో పని సమస్యలు కానీ వస్తాడు.
హ్మ్
నేను మాములుగా ఉండేత్ ఉండేసి ఈ మద్య పోయ్యి ఉండిపోలే కూర వండేసి నీళ్లు పోయ్యొచ్చినా డాడీకి ఉమ్
రాను రారు అని జెప్పిన
ఏమో మరి ఏం తెల్సా
అ
నిన్న కూడా ఎవర్కో ఫోన్ చేసి మాట్లాడ్తా ఉనింది కింద నుంచి పైకి వచ్చే కాల్కి ఏం చెప్పిందో ఏందో నా తెలిదు అదేమో లేదు వస్ ఎదో వస్తాది లే వాణి అనంటి నుండి
నిన్న వస్తది లే అమ్మ దేవుఊరిమా
ఎవర్నో అది నేను అడగాలా ఆ పిల్లని నక్ ఎందుకు వచ్చిన జస్ నాద్ ఈ సారి అట్నే పోడుకొని మాత్ కోవచ్చు కదా నేను గిన్నెలు గిల్ జేసుకుని గిన్నీళ్ళు తొమ్ముకునన నీరు పెట్టు వంటేసి కాపలు పొయ్యి మీద పెట్టుకొని గిన్నెలు దద్దుకొని గిన్నెలు దోముకుంటున్న ఆ గిన్నెలు దోముకునే సౌండ్ ఇనొచ్చింది లేసి బయటికేళ్ళింది
నువ్వు గ్యాస్ తీసుకుంటా తీసుకోవా
ఎవరా
నువ్వే
తీసుకోవాలి మే
సిలిండర్లు తొందరగా రావట్లేదంట
రావుడంలే మనం బుకె చేసినాడ్ ఎప్పుటి కంచి చెప్పారా ఖాళీలు ఉన్నాయ్ బుక్ చేయ్ బుక్ చే య్ అన ఇప్పుడు బుక్ చేసింది ఇప్పటి మట్టుకు రాలా మనకు మనకు అయిపోద్దు మనకి అప్పుడు అది అయిపోయిందంటే లేదు ఇంక బొచ్చి ఆ
పొద్దున్న మీ అల్లుడు అన్నాడు
నేను ఎప్పుడు అంచా నాలుగు సిలిండర్లు ఉన్నాయ్ పేరుకి ఒకటి ఓంటం చేసుకు తెలువుగా పెట్టుకునాలి
హుమ్
రెండు ఉండయ్ బుక్ చేయ్యి బుక్ చెయ్యి అంటంటే బుక్ చెయలే మొన్న శనివారం బుక్ చేసాడు నా పిల్ల వేడి నీళ్లు పోసుకో అ యమ్మ చలి నీళ్లు అయి చెయ్యి పెట్టడంలే చేదీలు మనం తెచ్చి పెట్టి ఎత్ ఒకరౌడ్ నీళ్ళు కూడా ఎత్తుకో బాత్రూమ్ లో కని పెడితే అవును పోసుకుంటుంది ఏ బైకుల్లో రాకూడదు అంట హాస్పిటల్ కి
మొన్న కూడా మంగమ్మ చెప్పింది అమాటే ఎవరు చెప్పింది నీకా
ఆ పిల్లే
మ్
అబోషనై పోద్ది అట్టా పా ఆ కాలు ఇటు కాలేసుకొని కుర్చుంటే
సైడ్ కుర్చో
ఏమో
నేను కూర్చొని వస్తున్నానే
ఆ నేను అడిగిే అమ్మ వస్తుంద అంటే అమ్మికి మాముూలుగ వచ్చేసళ్ళలక్క నాకేప్పుడో కదా వచ్చిందా
ఓ యమ్మ నయ్ ముందు పన్నాయ్ తెలిస్తే ఏమంటదో
అదే అనుకొని నిన్ గమ్మున ఉన్నాే ఆ అయమ్మికి ఇప్పుడే కాళ్ళు వాసిన వాకింగ్ కూడా చేయడులా అ పిల్లా ఎండకు కూర్చోడమే అటు తిరుగుదామే లావుగున్నావామ్మ నువ్ అడ్ తిరుగుతావని లే స పిల్లకి
మ్మ్
హుం
చెాల
ఏమో లే టైనా చేసుకుంటంది నాకు తెలియదు
బస్ లో పోతార ఇప్పుడ
పోనేవారితొ పాతరో కుడ నాకు తెలియదు గాని ఆవన్నది ఆయన కాదు అవన్నది మనకేం కే
హ్మ్
ఇప్పుడు ఆవమ్మ రోడ్లు అమ్మేసారంట అది ఏమి డేసిన్ కదా నాకు చెప్పేవు ఇక్కడకి రా మీ పేక పట్టు వచ్చస్తా అని అని నన్ను అడిగింది
అ
నాకు చెప్పిన మాట వాళ్ళ అక్కోళ్ళ ఇద్దరికీ కూడా చెప్తే కదా తెలుస్తది ఆ రోజు పెద్దేమి ఫోన్ చేసిినా తలనొప్పిగా ఉంది నయినా అని చెప్పి చెప్పే చూడు నేను
ఆ ఆ
ఆ రోజు అ వాళు పెద్దని ఫోన్ చేసింది నాకు తల్ నొప్పి, వాంతూ వచ్చినట్టుగా, బాత్రూమ్ వచ్చినట్టు ఉండింది. సరే బాత్రూమ్ పోతే, బాత్రూమ్ రా తల పైవ్ పోసుకొని వచ్చేసినా అటు చెప్పా మే మీ అక్కొల్ల కి అంటే నేన్ చెప్పలేదు మే మాముూలుగా మాట్లాడి పెట్టేసేది
తెల్సింది నీకు నువ్వే జప్పచ్చు కదా
ఎవరు
ఆ పిల్లా
ఆ పిల్ల చెప్పదు నేను చెప్పాలా నేన్ చెప్పి వాళ్ళు అడిగించాలి, నేను పోయి ఆయన నీ అడగాల డబ్బులు కావాలి ఈయి ఆ పిల్ల. ఈ సారి కా కర్జుల కని ఆ ఒక ఒకదానికి బట్ నట్ ఉండాది
అసలు ఆ పిల్లకి ఎవరు చెప్తున్నారు అలగా అన్నీ
మస్తానమ్మకు అడగబాక
నా
అడగబాకలే పిన్నీని అంటుండా మస్తానమ్మ ఫోన్ చేసి చెప్పిందంట చంద్రా వాళ్ళమ్మ ఆ యమ్మి తీసుకోం బొవాలి పట్టాలని అనుకోడు మస్తానమ్మ పిలస్తుంది అనుకో సరే వస్తాలే మా రెండు రోజులో ఒక రోజు ఉండేసో వ చెప్తే ఒక తీరు నేను రాను మోవ్ నన్ను పంపీడు అడగబాక నేనొస్
ఆ ట్రై ఇద్దరం ఒకసారి అయిపోతాం ఎవరు చూస్తారంట పోయ్య
ఎవరు జూస్తాడో
ఊ
కాడకు బోవాలంటే పెద్దమ్మి కాడకు బోవాలంటే నేను ఒక్కదాన్నే ఉండలేను ఆ పిల్ల పనికి వెళ్తాది మళ్ళీ అట్ట మి ఏమో నాకు తెలీదు ఐదో నెలలో ఎట్టైనా పోమ్మా నాకు తెలీదు
పిలకాయలు వచ్చేసింటారు మా
ఆ పిల్ల కోచింగు జారస్తదంట ఓడుండడు వాళ్ళ అత్తోళ్ళింటికాడ ఉంటాడు ఎందుకుంటాడు ఈ పిల్ల ఏ పని బాట లేకుంట నసపెట్టే మనిషికాడుంటాడోడా
నేను చెప్తున్నా ఉండడా వాడు ఉండమంటే
ఊ
ఊ
ఏమో లే ఎట్ట చేసుకుంటారు నాకే కుదరదు అని చెప్పినా నేను ఊ
తే
ఉగాడి ఏమని మీ అమ్మ తీసుకోబాద్దంటే నేను వెళ్ళపోనానుకంటే ఏమవసరం లేదు ఈడే ఉంటాదిలే
నేను పోనని చెప్పా
మీ డాడీకి కూడా పంపీయాలని లేడు ఆడ
ఆ ఆమెకే చెప్పా నేను రాను కావాలంటే ఆ పిల్ల ని తీసుకోని పెట్టుకో
పసిబిడ్డని తీసుకపోయి ఎట్టా అని అన్నాడు ఆయన
అందులో బాత్రూమ్ కూడా లేదాడా అది అడిగితే పెట్టి చ్చేసుకుంటాము అని అన్నది
మ్మ్ హ్
అప్పుటికన్నా ఏ నొప్పి రావడంలా నాకు ఎప్పుడో ఏ ప్పి వస్తదో కూడా తెలియదు
హ
నేను అందుకనే నేను రానవ్వ
హా
కాకుంటే ఆ పిల్లనే తీసుకో పెట్టుకో వాళ్ళ అవ్వ కూడా వచ్చి చూస్తదిలే అని చెప్తా
అ ఏమ్మంటే ఆయన ఏదో వాడిదంటుండే నువ్వ ఏవి గడ్డి తిని పోతింటివి
ఇక పై నేనేం చేసేది మా
మాములుగా అన్నం తిన్నట్టే తింటుంది ఆ పిల్లగూడా
ఏంది
అన్నం కూడా మా ఉరుకూరికే ఓక్క వేసుకునేది తినేది మళ్ళీ ఆ అలా సాయంత్రం తినేది ఇప్పుడు తొమ్మిదిన్నర ఎనిమిదిన్నర ఆ టైయానికి తలా తినేస్తాది అనుకో త్తొమ్ది లోపల తినేస్తది అనుకో ఇడ్లీ మళ్ళీ నేను వచ్చేసిన కొంచేపటికి రెండు ఇడ్లీలు ఉండ్ల ఆ రెండు ఇడ్లీలు తినేస్తది నేను పోయనానుకొని అన్నం వేసుకొని తినేసింటుంది ఈ రోజు ఈ రోజు తిన్ల ఈ రోజు ఇప్పుడు చిట్టిబాబు వచ్చేసిండు తినడం కుదరదు ఆ పిల్లకి ఆ పిల్లోడు ఊర్కే తింటే లావ్ వచ్చేస్తున్నావు అని అడక్క
ఆహా నాకు అసలు అన్నంతినబుద్ది కాదు కదా ఏమన్న తెచ్చి పెట్టినా ఓట్ల మింగకుండా పోవడం లేదుమా
డెబ్బై కేజీలు ఉండను నేను అని చెప్పింది మొన్న అ అట్టే ఉండ నేను ఏం తగ్గలేదు అనింటే అట్టే ఉండేది కాదు తగ్గాలి మంచి గా అడుగుతున్నాడు ఇప్పుడే డెబ్బై ఉందంటే ఎనిమిదొ నెల వచ్చే తలకు వెయిట్ రెండు కేజీలు అయినా పెరుగదా రెండు ఒకటిన్నారా అన్న
ఇంకా రెండేస్కోవాలే ఇగ
నాది పెరుగుతది
మ్మ్
ఏడో నెలకు ఒక కేజీ అన్న రాదా అప్పుడు ఇమె డెబ్బై అఐదో ఒకటి
డెబ్బై ఒకటి అమ్మా డెబ్బై ఒకటి కాదు ఎస్కో మూడు ఎస్కో
ఆ
చెస్ట్ పార్ట్ ది అంతా పెరుగుతది ఆ ఉమ్మ నీరు ఆ
అవ్వి మీకు తెలియాలి లే నాయన మనం ఏం చేయలేం ఇంక
నేను అసలు యాభై దాటిడంలే ఎప్పుడు దాటుతానో ఏమో
నువ్వు కూడా కాలేజీ పొకుంటె ఇంట్లో ఉంటే నిన్ను కూడా గమనించి ఉండేది ఎమ్లె ఆ పని ఈ పని చేపిస్తానే ఉంటాయి ఇంక అప్పుడంటే గమ్మున ఉన్న
పనీ గాదు మా తిండి మా
తిండి కాదు పని కూడా నీ ఎనభైయిన వరకు గుడ్డలు మాడతా ఏస్కునేది ఇల్లు జిమ్ముకునేది అట్లాంటివి నీ చిన్న చిన్నంగాతే కానిపోయిందాకా తర్వాత ను వల్లే నాకు మనకోసమే కదా పెద్ద ఆపరేషన్ అంటే ఎంత డబ్బులు పెట్టుకోవాలా
నేను కాదన్న నా ఏలాగు నేను చేసుకోవడం లేదా ఆడ నువ్వు ఉన్నావు నువ్వు చేస్తావన్న దీమా ఏమో నేను చెయ్యనటా
అప్పుడు మాముూలుగా చేయవు అప్పుడు నేను అడిగేదిలా ఇప్పుడు ఇక నెలలు నిండక ముందు వాకింగ్ చెయ్య చిన్న చిన్నంగ ఇల్లులు గుడ్డలు మడతేసుకునేదో గుడ్డలు ఆరేసు కునేది
హ్మ్
డాడీ కూడా మన పిల్ల కూడా ఒక్కవాత అట్ట పని చేసుకుంటుంటే ఆ పిల్ల కి తేలికై పోద్దని అన్నాడు
హ్మ్
తిని వాకింగ్ చేసేది అట్ట అ పిల్లకి ఇంజెక్షన్స్ ద్వారా ఏమైనా పుడుతుందా నార్మల్ గానే కద ప్రెగ్నెంట్ అయ్యింది
ఆ నేనన్న ఎన్ని ఎపిచ్చుకోన్నాను మా ఇంజక్షన్లు మా ఆ పిల్ల ఒక్కటే ఎపించుకోలే ఇంత వరకు
ఎప్పుడో ఒకసారి వచ్చింది నాకేమో నాకు అద అదొక చిన్నగా నడుస్తుది మేడం మనుషులు లేకపోతే
హ్మ్